హలో
హలో వినిపిస్తుందా?
ఆ చెప్పు
అవునా
హలో
అలా వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి మేడం గారు చెప్పండి
బాగున్నరా మీరు
హలో
హలో
హలో
హలో వినిపిస్తుంద అండి మీకు వినిపిస్తుందా
వినిపిస్తుంది అండీ చెప్పండి
ఏం జేస్తున్నారు
ఏం చేయాలో ఆలోచిస్తున్నాను మీరు
ఖాళీనా ఉన్నామండి తిన్నారా
తిన్నం మీర్ తిన్నారా
ఏం చేసారు బ్రేక్ఫాస్ట్
పాలకుర కొట్టారు
అవునా ఏం టిఫిన్ చేసుకోలేదా
లేదు ఈరొ టిఫిన్ లేదు
ఊ
మీరు
మేం గూడ అంతే టొమాటో కర్రీ రైస్ ప్రైస్
అవును మీరాబద్దల్ బా చెప్తారు
ఎందుకండి
మొన్న మీ అమ్మంట ఇద్దరునారు మా అమ్మ పలర్వ పోయిందని చేపినారు
అవునండి ఏం చేస్తాం మరి
మీక్ కొవ్వు చాలా ఎకువ కదా
కాదండి దీంట్లో ఎలాంటి యూజు వర్డ్స్ యూస్ చేయకండి అలాంటివి
ఊ సరే మీ ఊర్లో పెళ్ళి జరుగుతున్నాయా అండీ ఇప్పుడు
ఆ జరుగుతున్నాయండి ఈ రోజు డీజేలు ఉన్నాయి రెండు
అ ఆ అయితే మీరు ఎంజాయ్ చేయండి
ఏం ఎంజాయ్ అండి అసలు నైట్ టైం నిద్ర ఉండదు మరి
మీకు వర్షం పడతలేదండి అక్కడ
ఆహా లేదండి
మరి మాకక్కడ రోజు పడుతుంది కదండి వర్షం
మా ఊర్లో ప్రజలు వర్షం కోసం ఎదురు చూస్తున్నారండి కానీ ఇక్కడ వర్షమే పడ ట్లేదు
నిన్న మాకూ సాయంత్రం నుండి వర్షం నైట్ వర్క్ పడింది ఎయిట్ వర్క్
అవునా మాకు అసలు వర్షమే లేదు అసలు చాలా డేస్ అయింది
ఏం చేస్తున్నారంండి మీ ఇంట్లో వాళ్ళు
మా ఇంట్లో వాళ్ళు అందరు ఎవరి పనులో వాళ్ళు ఉంటారండి ఇంకా
మీరు మాత్రం ఖాళీగా మీటింగ్ వేసుకుంటూ ఉంటరు కదా
అది మీరు చేసే పని అండి నేను కాదు
మాకంత ఖాళీ ఉండే టైం లేదులేండి
యాక్చువల్గా మీ ఫ్యామిలీ మొత్తం ఖాళీగానే ఉంటారు కదా టీవీ ముందు కూర్చొని
ఎవర్ చెప్పారు
మీరు ఇంతకుముందు చెప్పయారుగా
అదే ముందు ఈ రోజు ఎవరి పనులలో వాళ్లు బీసీగ ఉన్నారు
అవు
ఆ రీసెంట్ గా మీరు ఏమేం చూసారు మూవీలు
మూవీస్ ఏమి చూడలేదండి
మరి ఇన్నేం చేస్తుంటారండి మీరు
ఏం లేదు ఖాళీగా ఉంటాం రింగ్స్ చూస్తాం
ఇన్స్టాలూ
అవునండి మీరు షాపింగ్ చేయలేదా
ఏం షాపింగ్ అండి ఆన్లైన్ షాపింగా ఆఫ్లైన్ షా
అవునండి మీరు ఆన్లైన్ షాపింగ్ బాగా చేస్తారనుకుంటా
చేసామండి మొన్ననే రిటర్న్ పెట్టినా రిఫండ్ అయింది నే
ఎలా చేస్తారండి ఆన్లైన్ షాపింగ్
చేతులతోనే
హలో అ అది మాకు కూడా తెలుసండీ అంటే ఆర్డ్రైస్ ఎలా పెట్టుకుంటారు రీఫండ్స్ ఎలా వస్తాయి చెప్తారా కొంచెం
మీకు కూడా వచ్చు కదండి మీరు కూడా పెట్టుకుంటారు కదా ఆర్డర్
లేదండి పెట్టలేదు ఇంకా
మీరు ఎయిర్పార్ట్స్ ఆర్డర్ చేసుకుని రిటర్న్ చేశారు కదా అది ఏం ప్రాబ్లం ఉందిండి అది
లేదండి నేను తీసుకోలేదు
నేను కూడా అలాంటిదే తీసుకుందామని చూస్తున్నానండి ఆల్రెడీ మా ఆల్రెడీ సెవెన్ హండ్రెడ్ అయిపోయినాయిండిలా
మీ దగ్గర అమౌంట్ ఎంతున్నాయంండి
టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఉన్నాయండి అంతే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉండే నిన్న సెవెన్ హండ్రెడ్ రెస్టారెంట్లో బలైపోయినాయి
అవునా ఎందుకు
అహ ఉన్నాడుగా నా పనానికి పార్టీ అడిగినాడు ఇచ్చేసినడు ఏడు వందలు
ఎందుకు ఎందుకు ఇచ్చారని మీరు అంత రిచ్ పార్టీవ్వ ఇవ్వడానికి
అందుకే అండి నా దగ్గర ఉన్న డబ్బులు వెంటనే మామ్మతో మాట్లాడి ఇచ్చేయాలి అని వెళ్పన్నా ఏం చేస్తుందో ఏం
అంటే మీరు ఎక్కువ ఎప్పుడు మిషన్ దగ్గరకి వెళ్తుంటారు కదా టైలరింగ్ దగ్గరికి అంటే ఎప్పుడవి కుట్టించుకుంటూనే ఉంటారా
ఆ ఏమనా పనా మాకేమన్న
అంటే ఎప్పుడు ఎ ఎట్లుంటాయంండి అంటే మీరు శారీస్ కొంటూనే ఉంటారా
మ్ ఉడకనిచ్చేది
ఏ ఏంటండీ
మీరే కదండి మాకు పని ఇచ్చేది
కాదండి మీ హస్బెండ్ ఎప్పుడు కొనిస్తూనే ఉంటారా మీకు
ఎప్పుడు ర
ఏంటండి
రోజుకు ఒక సారి కోనిఇస్తాడున్నమాట
అవునా మీరు చాలా లక్కీ అండి
డైలీ ఒక కొత్తది ఒక కొత్తసారి కోనిస్తారు మీకు కూడా ఏమన్నా కావలంటే చెప్పండి తెస్తా
రిచ్ హస్బెండ్ అండి అయితే మీకు
రిచ్ అంటే ఎంత రిచ్ అన్న అంత రిచ్ అన్న
అవునండి డైలీ ఒక సారి అంటే ఎవ్వరు కొనివ్వరు అసలు
అవు
ఎప్పుడు వినలేదు నేను ఇలా
మీరు కూడా ఒక్కసారి మాట్లాడండి ఎట్లా వస్తున్నాయి మీరు ఎంత రిచ్చి మీకుఎంత సొలారీ వస్తుందని
మీ హస్బెండ్ తోనా
ఉ
ఆ మీరే అడగండి వైఫ్కి మీకే చెప్తారు మాకెందుకు
మీరు కూడా అడగవచ్చు కదండి
లేదండి మీరే అడగండి ఒకసారి
ఓకే అండి
ఆ ఓకే అండి ఇగ మీరు ఇయర్పాడ్స్ పెట్టుకున్నారా ఆర్డర్ ఒకసారైనా
లేదండి ఇంక ఆలొ చేయలేదు ఇంక ఎమౌంట్ అక్కడ నేను ఇవ్వాల్సినయి ఉన్నాయి అక్కడ ఇచ్చేయాలని ఇంక నేను ఏం షాపింగ్ చేస్తాను
ఓకేల పెట్టుకోండి ఆర్డరు
మీరు బిల్ పే చేస్తామంటే పెట్టుకుంటామండి
ఆహా లేదండి నేనే తీసుకోవట్లేదు ఆ రేంజ్ లో
ఓకే ఆర్డర్ చేస్తాను మీరు బిల్ పే చేస్తాను అంటే నేను ఆర్డర్ డెఫినెట్ గా నేను సారి సరే తెచ్చుకుంటారాండి
ఎందుకండి ఆల్వేస్ శారీస్ శారీస్ శారీస్ అని ఎప్పుడు శారీస్ మీదనే ఉంటుందాండి అంటే వేసుకోవడానికి ఉంటే చాలు కదండి ఇంకా
మరి వేసుకోవడానికే అండి మేము ప పొడి పడేయడానికి కాదు కదా
ఆల్వేస్ కొంటూనే ఉండి ఏం చేస్తారాండి
ఆల్వేస్ ఎప్పుడుకోన్నానండి మీ కళ్ళు దొబ్బయాండి మీరు చూస్తున్నారా ఆల్వేస్ కోన్నవి
ఇప్పుడు మిస్ బిహేవ్ గా మాట్లాడకండి
మరి ఆల్వేస్ ఎప్పుడు కొన్నావండి మా దగ్గర అసలు మనినే ఉండవు
కొంచెం అయినా మీకు కామన్ సెన్స్ ఉందా అండి ఇలా మాట్లాడడానికి
మీ కింద అండి మీరు ఆలోచుకుంటార మీరు చూసారా మీరు మనీ ఇచ్చారా మీరు ఆరడర్ పెట్టారా
రిజెక్ట్ అవుతాయండి
అవునాఅండి
ఆమెకు తెలియదా ఇన్స్టక్షన్స్ అన్ని
మీరు కొత్త ప్రాజెక్ట్ ఏమైనా సైన్ చేసారా అండి
నేనే ఏ ప్రాజెక్టులు చేయలేదండి ఖాళీగా ఉన్నాను మీరేమైనా మీ దగ్గ మీరు ఏమైనా వర్క్ చేస్తున్నారా బయట
ఏ వర్క్ చేయడం లేదండి ఇంట్లో ఖాళీగానే
అంటే బయటికి వెళ్తామన్నారు కదా బయట వర్క్ చేయడానికి
అవునండి బయట వర్క్ చేయడానికి వెళ్దాం అనుకున్న కానీ నేను అవి
అంటే అవునా అండి
మొత్తం ప్రాబ్లమ్స్యే ఉన్నాయండి మాకు
అవునా అండి ఆల్వేస్ మీకు ఎప్పుడు ఉంటాయి కదండి ఇంకా
ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయండి ఇగ అభాషన్ అయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అందుకే జాగ్రత్తగా ఉంటానని చెప్ప ఆమెకి
ఎందుకండి
మామూలే అండి ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్
కామన్ ప్రాబ్లమ్సా అండి
కామన్ ప్రాబ్లమ్సే కానీ రిస్క్ లో ఉన్నామండి మేము
ఎందుకండి అలాగా
ఎందు కండి ఎలా ఉంటే నాకు ఎంత అలా ఉన్నాండి
అంటే ఏం చెప్పినారండి
చెప్పారు జనవరి వరకు జాగ్రత్తగా ఉండాలి మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో అని చెప్పేస్తుంది డాక్టర్
అవునా అయితే మీరు కిందనే పడుకుంటున్నారా
ఉం
మీరు కిందనే పడుకుంటున్నారా ఇంట్లో
లేదు ఫైన
మరి మేడ మీదకు వెళ్ళొద్ద అని చెప్పారు కదా డాక్టర్స్
చెల్లారు అందుకు ఎప్పుడో వచ్చారు పడకోడానికికుళ్తే పడకోడా అకుళ్తా అందు
మరి మీ బేబీ ఎక్కడ పడుకుంటుంది
మా బేబీ కూడా మాతోనే పడుకుంటుంది
అంటే మీ ఫ్యామిలీ మొత్తం కిందనే పడుకుంటున్నారా ఇంకా
ఉం అవునండి
హా
ఫైవ్ మెంబర్స్కి ఇంద నే ఒక ఫైవ మెంర్ బరా మా ఫ్యామిలీ
మీరొక్కటే పైన పడుకుంటున్నారా
తకాగా మసాలతాబ
ఏంటండి
తూసకుసలావంట
అవునా అండి
ఓ
ఓకే మంచిగా ఫుడ్ తీసుకోండి
ఏం ఫుడ్ తీసుకున్నాలి ఏం ఫుడ్లు తినాలి అనుకుంటుడి
అంటే మీరు ఎప్పుడు ఏమి చేసుకుందమో ఏమి తిందమో అనే ఉంటు ఉంటారు కదా ఇంట్లో అందరు మరి ఇంకా మంచి మంచి ఫుడ్ తినండి
అరే తిండి నార్మల్ ఫుడ్ అది
ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకొని తినండి మీకు నచ్చిన ఫుడ్
నాక్ రాదండి
వండితే ఉన్నదే ఉన్నంతలో తిని ఉండండి ఇంకా
అంతేమిలేదు ఏదో అట్లా అట్లా తినడం చ్చితె తినడం నచ్చకపోతే ఊర్కేఅట్ల ఉండడం
అంతే గదండి ఇంగేమ్ జేస్తాం మరి మీ దగ్గర ఓన్ గా అమౌంట్ ఉంటది గదా ఆ ప్ ఆ అమౌంట్ తో ఏమైనా తెచ్చుకొని తినండి షాప్ లో
మేం తెచ్చుకుంటామండి రోజు రోజుకు అంటే తక్కువ అయితుంది తప్ప ఇది ఎక్కడం లేదు
ఏంటండి
రోజు రోజుకి అమౌంట్ అయిపోతుంది తప్ప ఉండడం లేదు మీకు ఇస్తారా ఒక తౌసంద్ టూ తౌసండ్ అట్ల
మీ హస్బెండ్